హలో ఆ తిన్నవన్న తిన్నారా మీరు
తిన్నా ఎక్కడున్నవ్
హాస్టల్లోనా
ఏం చేస్తుతున్నావ్
పిల్లల్ని ఎప్పుడు బయటికి పంపించిన ఉమ్ అన్న వాళ్ళ కర్రీ వచ్చి వాళ్ళకు రూమ్ కు పోయి హాస్టల్కి పోదాం అనుకుంటున్న
అవునా ఇంక ఏం నడుస్తుంది మీ కాలేజ్ లో అందరు అచ్చార మరి పిల్లలు చాలా మంది వచ్చారా
లేదన్న ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు రావాలి సెకండ్ ఇయర్ వాళ్ళు వ వచ్చరు కొంతమంది ఇంకా కొంతమంది రావాలి ఫస్ట్ సెకండ్ ఇయరోళ్లు
ఆ ఎప్పుడు నుంచి క్లాస్ స్టార్ట్ అయితున్నాయి వాళ్ళకి
టా ఇంకా పిల్లలు ఏం రాలే అన్న పిల్లలాందరు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు
మీకు అడ్మిషన్ కి పంపదు లేరా మరి
అడ్మిషన్ కి మాకు లేదు జైల్స్ కి కోఆర్డినేటర్ కి పంపిచిరు తర్వాత మాకు ఇగ అడ్మిషన్ తక్కువ ఉంటే మాకు కూడా పంపిస్తారేమో
నా దగ్గర పది అడ్మిషన్లు ఉన్నాయి మీ సార్కి చెప్పండి ఎక్కువ అడ్మిషన్ కి చేస్తాం ఎక్కడ అది కొత్తపేటలో చేయాలా మరి అక్కడ ఉన్నాది కదా ఇంకో బ్రాంచ్ అక్కడ చెపియాల
అన్న ఏందంటే ఒక్క అడ్మిషన్ కి రెండు వేలు ఇస్తారన్న
వసో వసద్ నాకవు నురా ఆ ఏ కాలేజీకి అక్కడ చేయాలా మీకు దిల్సుగ్నగర్ బ్రాంచ్ చేయాలా మరి మాదాపూర్ బ్రాంచ్ లో చేస్తారా
దిల్సుగు నగర్లో చేసేయండి అన్న
దిల్సుగ్నగర్ లో చేయాలా దిల్సుగ్నగర్ లో మంచిగుందా కాలేజ్
ఆ బాగుందన్న
స్టాఫ్ మా బానే చెప్తారా నీట్ క్లాసెస్ మంచి చెప్తారా
బాగా మంచిగానే చెప్తారన్న బయట నుంచి సార్లు వస్తారు వాళ్ళు చెప్తారు బానే చెప్తారా
ఫుడ్ ఫుడ్డు ఎట్లా ఉంటది
ఫుడ్డు బాగుంటదన్న రోజు కర్రీ సాంబార్ రైస్ విక్లీ ఒకసారి చిక్ పని ఉంటాది ఎగ్ వీక్ లో టూ టైమ్స్ సాటర్డే మండే.
అవునా రన్నింగ్ ఇన్లా గ్రౌండ్స్ అవి ఉంటాయా.
గ్రౌండ్స్ ఏమి ఉండది అన్న ఇక్కడ ఓన్లీ ప్రిపరేషన్ అయి చదువుకోవాలి అంతే
ఉహు క్రికెట్ ఆ క్రికెట్ మ్రికెట్ ఆడనియారు ఏం ఆడనియార.
ఆ సాయంత్రం ఆడనిస్తారు. సర్ నా ఒక గంట ఆడొచ్చు. క్రికెట్ ఆడొచ్చు.
మా రూమ్ లో ఒక లడ్డుగాడు ఉంటాడు దీనికి తెలుసా?
అ తెలియదు అన్న ఎవరో
ఆ ఆయన ఉంటడు ఆయన పేరు చాలా ఆయన లడ్డుక్ లడ్డు ఉంటడు. ఉమ్ తింటడు పడుగొంటడు.
అవునా
ఉమ్ ఇప్పుడు తినడు ఇప్పుడు ఇప్పుడు కాలేజీకి పోతాంటడు.
అట్లా అంటే హెల్తీగా ఉండరన్న కొంచెం గ్రౌండ్క్ కోవాలి.
గ్రౌండ్క్ పోవాలి హెల్తీగా ఉంటరు కదా అట్ల పోతే
ఆ అట్లనే రూమ్ లో వండుకుంటే ఎట్లన్నా?
తెలుసు ఇప్పుడు ఉమ్మ్ ఉమ్ ఆయన ఆలోచించడు ఆయన నా అట్లానే ఉంటడు ఆయనకి
అట్లా ఉంటే కష్టమే మరి అన్న
ఉమ్ అవునా ఏం చేద్దాం ఇప్పుడు మన మాట వినడు ఆయన
విననోలకు మనం చెప్పి కూడా వేస్టే
ఉహూ నీ అది లయ నీ డ్రైవింగ్ లైసెన్స్ అయిందా మరి
ఆ అయిందన్న అది ఒక టూ త్రీ డేస్ లో అచ్చేస్తది. కార్డు అస్థది సూడు ఇయలా మాట్లాడిన అన్నతో ఆఫీస్కి పోయి తీసుకొస్తా అన్నడు తీసుకొచ్చిన తర్వాత మన ఆ ఎవరైనా మనం అక్కడో పోతే ఆడ్ ఇచ్చేస్తడు మనోళ్ళు ఎవరైనా పోవాలె ఆడికి ఆ చేసి కనుకున్నా మరి ఇంటికి వస్తుందా మరి ఎక్కడ అక్కడే వాని దగ్గర పోతదా ఎట్లా అనేది కనుకున్నా
అవునా ఏమన్నడు మరి ఆయన
అది ఏం లేదురా బా అన్న దగ్గరనే వస్తది మన వాళ్ళు ఎవరైనా పోతే చెప్పు అడ్రస్ చెప్పు వాళ్ళు తీసుకొస్తారు రా అన్నరు. ఉమ్మ్
ఉమ్ ఆ మీకు ప్రిన్సిపాల్ వస్తే మాట్లాడుపి నాకు ఒకసారి ఎన్ని కా అడ్మిషన్లో ఏమో నే ఏం చేయాలి? అట్ల చేస్తూ ఉండు అది
ఆ నేను మా సార్ వచ్చిన తర్వాత మాట్లాడ్పిస్తా అన్న నీకు
ఉ ఉమ్మ్ ఉమ్ క్లాస్ అయితే బాగా ఉంటయి కదా బాగా చెప్తారు కదా
క్లాస్ బానే చెప్తార అన్న సూపర్ చెప్తరు.
ఆహా ఇంకా ఎక్కడ మీ కాలేజ్ అడ్రస్ తెలుసా నీకు కరెక్ట్ ఎక్కడ రావాలి ఇప్పుడు మేము ఆదిలాబాద్ నుంచి రావాలి మరి లోకే ఆ కాదు కాదు కాదును ఉమ్మ్ సీను వాతె కర్ నురా అను ప్రాంత మ ఆ అదే మీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడ నిస్తలేరా మరి? సరి పోయిన సారీ ఆడనిస్తరెట మా వాడు ఉండే మీ కాలేజీలో
అప్పుడు ఆడ నిచిర్రు ఆ అప్పుడు ఆడనించరు ఇప్పుడు ఆడనిస్తలేరు ఎందుకంటే పిల్లలకి ఎంట బాగుంది గా అన్న
ఇప్పుడు నేర్సు హు అవునా ఉమ్ ఆ ఆ మరి నువ్ ఇంటికి ఎప్పుడు పోతున్నావ్
ఇంటికి ఇక చూడాలన్నా ఒక పెళ్లి ఉన్నది దాని అ
ఉమ్ పెళ్లి పోతావా
ఆ ఈరోజు కూడా పోవాలనే అను కుంటున్నా మరి కొంచెం ఇబ్బంది అయితుంది పైసలు గురించి కాబట్టి పోతలేను
హి హి హి హి హి హి పైసల్ది ఇబ్బంది అయితుందా ఆ రేప్ చాలా ప్రాబ్లమ్స్ అనిస్తుంది నీకు ఉ
గుల్చిండోవా
ఉ ఊ ఏయ్ మా రూమ్ అయినా మా మా వార్డ్ లోకి కర్రీ తీసుకుపోయి రోజు కరీ ఆవేష్ సాంబార్ ని హాస్టల్ నుంచి మంచిగా పెడతారు అంటున్నావ్ కదా ఫుడ్డు ఉమ్ అది ఇచ్చి రాపో రోజు రోజు అట్లా చేస్తూ ఉండాలి ఏదో ఒకటి
జై శివగామి ఆ చేస్తాను చేస్తున్న తప్పకుండా
ఊ
ఉ ఇంకేంది అన్నా మ
మడ్డగుడు ఆ చెప్పాలి
తీసేసి చానాలు ఆయా
నువ్వు నువ్ కాలేజీకి ఇ ఇప్పుడు పో తావు మరి ఇప్పుడు
ఇప్పుడు పోతాం
మేము పో మేము పోతాము ఇప్పుడు మేము రా స్టడీ హాల్ కి నువ్వు కూడా కాలేజీకి పో ఉమ్ త తర్వాత నీకు ఫోన్ చేసినప్పుడు ఇంకా చెప్తా నీక్ గో ఇప్పుడు చేసినట్టు చెయ్
సరే సరే
మరి ఏం తిన్నావు మరి ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ హు పప్పు
ఉ
రైస్ సాంబార్ చపాతి తీసుకొచ్చినం బయటికి కాని హ తినిషూ
అవునా ఇంగా ఒట్టిగానే తిన్నావా
ఆ ఫుల్
చికెన్ ఎప్పుడు పెడతారు ఇప్పుడు త్ర్సడై పెడతాడా ఉమ్ ఉ అదే మరి మరి చికెన్ తెచ్చినప్ వామో తీసుకురా మా కోసం కూడా అవునా అదే యోగా చెయ్ స్తారు పోమని చెప్పరు చెప్తున్నారా
ఆ ఉన్నార అన్న
ఎంతో మంది బామంది ఉన్నానా
ఆ
ఉ ఉప్పే పెడతారు నల్గు ఐదు ముక్కాలు పెడతారా
ఏ ఎక్కువనే పెడతారు అన్న
ఎక్కువ పెడతారా
నావు
అదే అదే ఎక్కువ పెడితే మంచిదే
అవునన
ఇంకా అదే మీ కాలేజ్ ఎట్లా ఉంటది ఏంది అదే అడుగుదామని ఫోన్ చేసిన అమ్మా బ అ ఇప్పుడు ఇంటర్ వాళ్ళ టెన్త్ అయింది కదా టెన్త్ ఎక్జామ్ నడు వస్తుంది ఇప్పుడు రిజల్ట్ వస్తే తర్వాత నీట్ అట్లా ప్రిపేర్ చేద్దాం అని వాళ్ళకి కాలేజ్ మంచిగా ఉంటే ఫస్టాఫ్ మంచి ఉంటే పెడదాం అనుకుంటున్నా అంటే
మరి మీ రూమ్ కి వస్తుంది అన్న మరి మీరు వెళ్ళిపోయారు ఎట్లా
ఎవరు ఆయన బో ఆ అరే ఆయన వస్తున్నాడు కదా అరే ఏ ఆయనకి ఇర్రమన్నావ్ గదా నువ్వు ఆ ఏం కాదు ఆయన ఫోన్ చేస్తే చెప్పేస్తాడు మేము కా పోయామని ఉ అట్లా ఆయన ఆయన ఇప్పుడు ఏం ఏలే
అన్న ఇ అన్న ఇక్కడ కొట్టుకుంటారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కొడుతుండ్రు
అక్కడ కొడుతున్నారట ఎవరో చోరా చోరి మారతు కతే కత్త
ఇక్కడ ఈ మన ఈ వసవాటిక లేదన్న ఆడ
అది మాట్లాడుకున్నాం కోటప్పుడు అదిగా అట్లా ఉంటది అదే కామన్ ఎవరు ఉన్నారు లేట్ తీసుకో ఆ పవన్ పరిగె ఆయన పరిగెత్తుకుంటూ పోతుండే ఇట్ ఎంటి విషయాల్లో పరిగె తడు మనోడు పది ఆ వస్తు చడయినా అయనా ఈ నంబర్ వన్ ఉన్నాడైనా
అవునా
మదీ ఇప్పుడు కాలేజ్ పోతున్నావా ఓరీ ఎండి ఎక్కడున్నావ్ నువ్వు పోయినవా ఇప్పుడు
ఈగో ఇక్కడ ఉన్న నీనా ఆగిన
సంసన వాటిక దగ్గర వాళ్ళు ఆగి అలా కొట్కుంటున్నారు ఇంకా
ఉన్నారు నిలబడి ఉన్నారు
ఏ ఉబ్రా నిలబడి ఉన్నారా దాకేడు జా ఆ అట్లా ఉంది ఓ ఇంకా మరియ బండెక్కి పోయారా అరే ఇగ మా దగ్గర తెచ్చిండు సరే సరే కట్కర తమ్ తమ్